హలో ఏం చేస్తున్నారండి
ఏం చేసాను అని పడుకోనున్నా మీరేం చేస్తానారు
ఏం లేదండి బోరు కొడతాంటే అట్లా ఫోన్ చేసిన మీకీ
ఉహు ఏం బయటికి వెళ్ళలేద
ఆ లేదండి మా ఫ్రెండ్స్ ఇంకా కొంచెం లేట్ గా పోదామన్నారు
ఉహు
ఇప్పుడు మనకు ఏం చేయళ్ాలిని
ఏ ఫ్రెండ్స్ తో పోతున్నరండి అంటే మీకు చాలా మంది ఉన్నారు కదా
మా మా రూమ్ లో ఉంటారు కదా వాళ్లు
ఓ ఎక్కడికి పోతన్నారు
ఊరికె అట్లా అంగల్లు ఏదైనా షాప్స్ ఉంటాయి కదా
ఆ ఓకే ఓకే
అంగడి ఆ అట్లా షాప్స్ బండి లేదండి అట్లా పోయి తినేసి ఎవనా వా
మీ ఊర్లో చాట్స్ అంతా ఫేమసా మంచిగా
ఆ లేదండి ఏదో ఊరికే అండి డబ్బా ఊరు మా ఊరన్నా బెటర్ దీనికన్నా ఈడ నేను ఉండేదానికన
ఉహ
అదే మేడం గారు ఏమో వాళ్ళకి ఇది
ఉ
ఒక దగ్గరేమో చేస్తారు పానీపూరి కొంచెం బాగుంటుందింటి
ఓహో మరెప్పుడు అటికే పోతారా మీరు
నేనే వంది ఎక్కువది పాణిపూరి నాకే అంది ఇష్టం నువు
ఆ
తినలే అన్నప్పుడు అడిగే పోతా
ఉ
అది మా ఫె వేరే ఫ్రెండ్స్ చూపించినారు ఫస్ట్ అది లేకపోయి ఉంటే అది కూడా తెలిసి మే కూడా తెలిసింది కదకి
ఓహో మీరేం చేస్తారు మరి అసలు సండేస్ కానీ ఖాళీగా ఉన్నప్పుడు పోయి అట్లా ఎక్స్ప్లోర్ చెయ్యాలిగా
ఇంటికి వెళ్లిబోదా నేను ఈడ ఉండను ఎక్స్ప్లోర్ చేసు తెలుదు మన కూడా కొ అంటే కొన్ని వాళ్ళకి తెలుస్తాయి కొన్ని మనకు తెలుస్తాయివచ్చు
ఆ మీకి మంచిగా నచ్చిందే స్పాట్ ఏదైనా ఉందా మీరుండే చోట హ
మంచిగా ఏంలా ఫ్రెండ్స్ తో అట్లా పోతే అదే మంచిగా అయిపోతున్నాం
అవులే
ఈడియా ఉంటయి మీకి మీకున్నాయా
మంచి స్పాట్లు ఏమి ఉంటాయండి ఏం లేవు ఆ తినేటిఅయితే అంతే ఎత్ ఓ బిర్యానీకి ఒక రెండు మూడు స్పాట్లు ఉన్నాయి
హ
ఆ ఇంకా పానీపూరికి మీరు చప్పించోటే నేను కూడా ఒకసారి తిన్నాను బాగు అది కూడా ఉ ఇంకా అంతే
బిర్యానీ అయితే బాగుంటది మాకు కూడా ఇష్టమే
ఉహ మీరు నాన్ వెజా ఆ నేన్ ఫుల్ నాన్ వెజె
నేను ఫుల్లు మా అక్లీజ రెడు సార్లు పెట్నా నేను రెండు సార్లు తీసుకపో
ఉ మీరు అంటే ప్రతి రోజు తింటారా లేక్ కాపోతే ఇట్లాగా గురువారం అట్లేమని తినుకోకుండా ఉంటారు ఆహా
ఇంకాన్ని రోజులు ఇంకా ముంద అయితే సోమవారం
అ
ఫ్రైడే సాటర్ డే ఎప్పుడు తినేలేదు
అంటే ఎందుకు అట్లా మీరు నచ్చక తింట్రా ఇంతో చెప్నారాన
ఇంట్లో చెయ్యరు వాళ్ల ఇంట్లో పూజ చేస్తారు మండే అట్లా ఇంట్లో ఇప్పుడు కూడా చెయ్యరు బయటే తినేది నేను సోమవారం అయినా శుక్రవారం అయినా ఇంట్లో అయితే చెయ్యరు
ఓహో మరి మీ ఇంట్లో ఏమనరా దానికి
ఆహా ఇంట్లో వాళ్ళ కూడా తింటారు అంటే మా అమ్మ తినరు అంతే మేము ముగ్గురం ఇంకా మేం తినేస్తాం
ఉహు బయట చేసుకుంటారా
అహా అసలు చేసు కోము ఇట్లా ఇప్పుడు మేము దూరంగా ఉంటాం కదా అట్లా తినేస్తాం అంది
ఓ
లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ గానీ జరిగినప్పుడు మనం అట్లా తినేస్తాం
ఉ మీరు ఫంక్షన్స్ కి చికెన్ చేస్తారా
అంటే మేం చెయ్యం ఇప్పుడు ఏదైనా మ్యారే పెళ్లి జరిగింది అనుకో వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తాం కదా వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి కదా కొన్ని అట్లా పెడతారు కొందరు అట్లా అప్పుడు తినేస్తాం
ఊ
అయినా తినేస్తాం ఇంకో
ఉ అవున్ లే
ఊ అప్పుడు ఇంటర్ అప్పుడు నుంచి అలవాటు అయింది అంతకు ముందు అయితే తినేలేదు మూడు రోజులు మూడు రోజులు ఇప్పుడు తినేస్తా అప్పుడు ఇంటర్లో నుంచి ఇంకా శనివారం అయితే ఇది అసలు తినను ఇంకా అవ్వయితే ఆ రెండు రోజులు ఐతే తినేస్తా
ఉమ్
మీరు రోజు తింటారా
ఆ లేదండి మా ఇంట్లో కూడా సోమవారం శనివారం తినకుండా ఉండినిన్నారు
ఊ
కానీ నేను శనివారం తింటాను సోమవారం ఒకటి తిన ఉ ఇంకా అప్పుడు ఒకసారి మేం షిరిడి పోయినప్పుడు ఆ అట్లానే
ఉ ఏదో చెప్తున్నారు
అన్నం కూడా తిన ఒక నా అటిమి
ఊ మీకేమైనా ఇంటర్మట్ సమస్యల చూడండి హలో
హలో
ఆ
ఆ చెప్పండి
ఏదో గురువారం ఉంటనికి
అదే గురువారం తినుకుంటా తినుకోకుండా ఉండేవాళ్ళం అప్పు ప్పుడు షిరిడికి పోయినప్పుడు
ఉ
దాని తర్వాత ఇంకా మళ్ళీ మామూలు అలా చేసేసుకున్నాం అనమాట
ఉహు
మేము ఎప్పుడో ఒకసారి ఇంటికి పోతాం ఇంక అప్పుడు కూడా తినకపోతే ఎట్లా అని ఇంట్లో చేసేసినారు ఇంకా అట్ల తినేస్తా
మేమైతే ఇంక ఇంట్లో అయితే చేయంగాని ఈ సోమవారం అట్ల కాని మేము బయట తినేస్తాం
ఉ ఉ మా ఇంట్లో రెండు రోజులు చేయరంతే ఇంకా మిగిలిన అన్ని రోజులు చేస్తారు
ఉ
ఉ
మేమైనా ఇంట్లో ఉన్నప్పుడు చేసినా ఎక్కువ సండే ఆ ట్యూస్డే చేస్తా అంతే
ఉహు
ఇంకాయే మేము గన పోతే ఒకేళ వెడ్నెస్డే కి అట్ల పోదాం కదా ఒకోసారి అప్పుడు చేస్తారు నార్మల్గా అయితే
ఉ మాములుగా అందరి ఇండ్లోనూ సండే ఖచ్చితంగా చికెన్ చేస్తారు
అవును
ఉ మీరు చేస్తారా అండి
ఆ మేము మేముంటే రెండు సార్లు వేసేస్తారు ఒక్కొక్కసారి అయితే అంటే మంగళవారం కూడా ఆ లేదు లేదు కింద ఉంది
ఆ
చెప్పిన గద మొన్ననే ఏం రాదు నాకు వంట చేసేది టేస్ట్ చూస్తా అంతే అంటే మా అక్క మా అమ్మ వాళ్ళు చేసి చేసి ఇంకా
ఉ
ఇంకా నాకు చేసే ఇది రాలే
అవునులే
ఇంకా చేసే టైం వచ్చేటప్పటికి మనం ఇంగ సోమరిపోతులాగా బిహేవ్ చేస్తాం
ఉ
ఇప్పుడు చెయ్యన్న చెయ్యను నేనైతే
ఇప్పుడు ఒకవేళ మీరు ఏమైనా బయట ఒక్కరే రూమ్ లో ఉండాలంటే అప్పుడు ఎట్లా చేస్తారండి మరి
కొన్ని కొన్ని చేస్త దోస, చపాతి అట్లాంటివి వచ్చు అవి కూడా చెయలే అంటే తెలిసి చెయ్యలే రైస్ అట్లాంటివి ఇంగ
ఉహు
అట్లాంటి వచ్చు అంతే అయినా అట్లా ఒకరే ఉండే లాగా అట్లే ఉండను పిజీలో ఉంటా కదండి
ఆ అంటే పీజీ ఫుడ్ బాగుండదు అంటారు కదండి
నాకు కూడా నాకు నచ్చదు నేనే చేసినా అంటే
ఉ
అది ఒకటి మళ్ళ ఒకవేళ నేను ఎప్పుడైనా చేసిన కూడా నేను చేసిండేది నాకే తినాల్ల అనిపియదు
హో మీరైతే మంచి చెఫ్ అనమాట
అంటే అది బాగుంటుందో బాగుండదో ఇంట్లో వాళ్ళయితే తింటారు గాని నేనయితే
అంతేలే వాళ్ళు చెప్పలేక ఇంకా బాగుంది అనుకోని తినేస్తారు మనకి ఎట్లా చెప్తారు
ఏమో ఇంగ అంటే ఇంకొకసారి బాలేదని చెప్తే చేయనిని వాళ్ళు ఇంగ్
ఆ అవునవును అది కరెక్టే
అయి మీరు మీరు చేస్తారా చికెన్
ఉమ్ చేస్తా అండి మరి అంత బాగా ఏం కాదు నాకు ఇష్టం కాబట్టి నేను నేర్చుకున్నా అంతే
ఉహు
హుమ్మ్ ఎక్కువ మందికి చేయడం అట్లా రాదు మళ్ళీ
ఉహు
ఉమ్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే బా మంచిగా చేస్తా
హ్మ్మ్
ఉ అంతకంటే ఎక్కువ అంటే చెప్పలేను నాకు అది తెలిదు అన్నమాట ఎట్లా చేస్తారు అనేది
ఉహూ
ఉమ్
నేనైతే ఇంగా మా ఇంట్లో వాళ్ళు ఏదైనా వంట చేస్తే దానికి తరిగిస్తాన్ని వెజిటబుల్స్ అన్ని అంతే
ఓహో, సైడ్ హెల్ప్ చేస్తారా
అంతే అంతే అదైతే చెయ్యను అని అనుకున్నా చేస్తా
అవునులే
బావుంటది ఈ కట్ చేసేది
ఉమ్మ్
ఇంకా చేయమంటే ఇంగ అంతే తిట్లు తినడం మాత్రమే
ఉహు
మా
కాలేజ్ ఉన్నునండి మీకి
ఆ ఉన్ని అంటే మాకు ట్రైనింగ్ కదా కాలేజ్ కాదు కదా
బా చెపుతున్నార
ఉహు లేద్ వాళ్ళు ఏదో చెప్పుకుంటారు మేమేదో చేసుకుంటాం అవి అన్
అంటే ఫ్రీ ట్రైనింగ్ అండి అది ఫ్రీ ట్రైనింగ్ ఆ
ఆ లేదు డబ్బులు కట్నాం అందుకే పోతున్నాం లేకపోయింటే
ఓహో మరి డబ్బులు కట్టినా మీరేం అడగరా బాగా చెప్పలేదంటే
వాళ్ళకి చెప్పినా వాళ్ళంతే
హ్మ్మ్ అవునలే కానీ మన డబ్బులే వేస్ట్ కదా అట్లా ఉంటే
ఫస్ట్ లో వచ్చిన వాళ్ళని మార్పిచ్చిన కూడా
ఉమ్
అందరూ అటే ఉన్నరూ
ఉహూ
ఇంక చెప్పిన ఎందుకులే ఉరికింది చెప్పకుండా అయిపోయినండి
హుమ్మ్ కరెక్ట్ కరెక్ట్
ఇంకేంటండి
ఇంకేం లేదండి అంతే మరి ఉంటా ఉమ్ ఉమ్ బాయ్
హు
హలో
హలో
ఆ బాయ్ అండి ఆహా నాకు కూడా అదే అవ్వట్లేదు ఏమైంటూ